బాగున్నారా
హలో అండి
హాయ్ అండి బాగున్నారా
బాగున్నానండి మీరు బాగున్నారు
ఇలా
తిన్నారా అన్నం తిన్నారా
తిన్నా అండి మీరు
తిన్నానండి ఏం తిన్నారు
ఆ చెప్పండి
చెప్పాలండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీ ఫైవ్ మినిట్స్ చెప్పండి
చెప్పండి ఏంటిదండి ఏమైంది
ఆ తినలేదండి ఇంకా మా మమ్మీ తిందువు రా అని పిలుస్తుంది నడువ
ఎమ్మరి ఈ టైం వరకు తినకుండా ఎలా ఉంటున్నారండి
తినలేదు ఇంగ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయ
ఎందుకు తినలేదండి మీరు ఎందుకు
ఏమో
ఎందుకండి
ఆకలి కాలేదండి
టైమ్ సెన్స్ లేదా అండి మీకు
ఉందండి
టైం టు టైం తినాలండి టైం పాటించాలి ఇప్పుడు ఎలా అంటే ఈ అంకు మేముండే రూమ్ కాడ ఒక అంకుల్ తింటాడండి ఎయిట్కి తింటాడు అన్నమాట వన్ కి తింటాడన్నమాట ఎయిట్ కి తింటాడన్నమాట అట్లా మార్నింగ్ ఎయిట్ ఆఫ్టర్నూన్ వన్ ఈవినింగ్ ఎయిట్ అట్ల టైం టు టైం చేస్తుంటే మీకు అలా అలవాటు అయితుంది అనమాట అలవాటు అయితది
హ్మ్ ఓకే అండి మీరు చెప్పారు కదా ట్రై చేస్తాను
అవునండి అవునండి మీ బాబాయ్ అనే ఒక్కతను ఉన్నాడు కదా మీ బాబ్ అబ్బ ఏం వర్క్ చేస్త ఉంటాడు అన్మాట
సాఫ్ట్వేర్ అండి
వావ్ ఎంతోస్తాయండి సాలరీ
వస్తాదండీ దాదాపొక్క థర్టీ టు ఫార్టీ తెలీదు నాకు కూడా లాస్ట్ టైమ్ అయితే థర్టీ అన్నారు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు ప్యాకేజ్ పెరగొచ్చు మరి
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఉంటే చూడామన్నారా హలో హలో
హలో
వినబడుతున్ద అండి
ఆ వినిపిస్తుందండి కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ ఉండే
హ్మ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చూడమనండి మీ బాబాయ్ కి
ఓకే అండి చెప్తాను
ఉమ్
మీరు తిన్నారా అండి
తిన్నానండి
ఎం కరీ అండి ఏంటి స్పెషల్ ఈరోజు
ఆ నా రూమ్మేట్ అతను ఆ చాలా గలీజుగా పోపన్నం చేసారనమాట అది పోపన్నం కాదండి అది మొత్తం కలిజ్కుంది
ఓకే
మొత్తం పసుపు పసుప్ టేస్ట్ లేక్ ఉందండి నాలికంత
హలో మీకు కుకింగ్ వచ్చా
మాకు అచ్చనండి కుకింగ్
యన్వసి బాగా ఇస్తారా మీరు
ఆ అండి
ఏ రెసిపి బాగా వండుతారు మీరు
రెసిపీ అండి
అవునండి
రెస్పిన అండి
ఏ కూర మీరు మంచిగా చాలా మంచిగా వండుతారండి
మాకు కర్రీస్ రావండి
నాకు ఇప్పుడే కదండి వంట వచ్చు అని చెప్పారు
వంట అంటే ఆ మంట కాదండి పచ్చళ్లు పెట్టడం వచ్చు
ఏం పచ్చడి పెడుతారండి
ఆ ఏదో ఒకటి పెడతానండి
ఓకే మధ్యమ
మీకు వంట వచ్చా అండి మీకు వంట వచ్చా అండి
నాకు వంట పెద్దగా రాదండి
అవునా అండి ఆ రేపు సండే కదండి
అవును
ఆ సండే ఒకటి సండే మార్కెట్ లాగా ఒకటి ఉంటది అంట అండి ఒక బ్యాగ్ కొనాలా అండి బ్యాగ్ బ్యాగ్ కొనమమంటారా ఫోర్ వీల్ బ్యాగ్ అండి
కొనండి
ఏమంటారండి అది కొనాలంటారా వద్దని అంటార
కొనుక్కోండి ఎవరు వద్దన్నారు మంచిగా తర్వాత కూడా
ఆ అండి
యూజ్ అయిది కదా అండి తర్వాత కూడా
అవునండి తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ చాలా హార్డ్గా ఉదా గా అండి చేయలా వద్దా అని చూస్తున్నానండి మీరు ఒక మాట చెప్తే ఎలా ఉంటదండి రేపు ఒక అడుగు పోయి పోయి చూసోస్తా అండి
ఓకే అండి
అయితే ఓకే అండి ఏం చేస్తున్నారండి
ఖాళీగా ఉండి తినాలి మా మమ్మీ
నా దగ్గర బ్యాగులు లేవండి బ్యాగులు లేవ్వండి
తినొచ్చా
షూస్ ఉన్నాయి కా అండి ఇప్పుడు ఏదైనా ట్రిప్ కి వేయాలన్న కూడా షూస్ అవి బట్టలు చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి కాదండి దాన్ని ఎలా మోయాలో అని ఆలోచిస్త అన్నానా ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉన్నాదండి
తీస్కో రేపు మేము కూడా మీకు పేమెంట్ ఇస్తాము మాకు కూడా తీసుకోండి
అవునా అండి మీడియం సైజ్ బ్యాగ అండి స్మాల్ సైజ్ బ్యాగ్ అండి
మీడియం
మీడియం కావాల మరి మీకు ఎలా పార్సల్ చేయాలి
ఎలానో అలా
మీరే వచ్చి తీసుకుంటారా
అవునండి
ఆయన తీసుకులేరండి ఆ ఛాన్స్ రాదండి మీకు
వస్తాదండి
రాదండి అంటున్నా
ఓకే అండి ఎట్లా ఎట్లయినా వీలు అయినప్పుడు తీసుకుంటా
అయ్యో అండి సరే అండి మీరు ఒక ప్లాన్ చేయండి
వెళ్లారా
ఈ మధ్యల్నా
ఓ ఎప్పుడైనా జిప్స్ కి వన్ ఇయర్ బ్యాక్ అయినా లేకపోతే ఎప్పుడైనా
జిప్స్ కా అండి
అవునండి
ట్రిప్స్ కి వెళ్ళలేదండి కానీ టూర్ కి వెళ్ళానండి
ఏ టూర్ కి వెళ్లారండి
ఆ ఏదో కొట్టుకురండి
ఎలా ఎంజాయ్ చేశారు టూర్ లో
ఆ
ఎలా ఎంజాయ్ చేసారండి ఈ టూర్ లో
మీరు చెయ్యలేదా మీరు ఒక ట్రిప్ కూడా వేయలేదా మీరు చెప్పొచ్చు కదా అండి
నేను ఏం ట్రిప్స్ వెళ్ళలేదండి మా మామ్మీ వాళ్ళు ఎట్తే పంపట్లేదు
అయ్యో ఏమైందండి
చెప్పండి ఇంకా మీరు ఏంటిరు ఈ మధ్య ఏమైనా షాపింగ్ చేసారా
ఈ మధ్యలో షాపింగ్ ఏం చేయలేదండి మీరు చేసారా అండి
నేను నా బర్త్డే కి షాపింగ్ చేసాను అండి మళ్ళీ చేయలేదు
అయ్యో చెప్పండి ఇంకా మీరే చెప్పాలా అండి ఇంకేం చేస్ వేరే
ఏం లేదండి తింటున్నాం అండి
తిన్నారా అండి తింటున్నారా
అవునండిప్పు మరి తింటాను
తినండి తినండి మరి
అయి
ఇంకేంటండి మరి
చెప్పులండి మీకు ఏ కలర్ అంటే ఇస్టామండి బాగా
నాకా అండి
అవునండి
బ్లూ కలర్ అంటే ఇష్టమండి స్కై బ్లూ
బ్లూ కి స్కై బ్లూనే ఎందుకు ఇష్టమని
ఎందుకండి ఏంటిదండి
ఎందుకు ఓన్లీ స్కై చాలా కలర్స్ ఉన్నాయి కదాండి ఇ స్కై బ్లూ నే ఎందుకు ఇష్టం అంటే ఏమిటి మీకు రీసన్ ఉందా లైక్ స్కిన్ టోన్ కి సెట్ అయిద్ది అని లేకపోతే చూడనీకి బాగుంటుంది అని
అంటే స్కై చాలా విశాలంగా ఉంటుంది కదండి పెద్దగా
అవును
నా మనసు కూడా చాలా విశాలంగా ఉంటంది అనమాట
ఓ
ఆ
ఈ మధ్య ఏమన్నా మూవీస్ గానీ ఏమన్నా చూసారా
ఆ గుర్తుకు లేదండి
అ
మీరు చూసారా
చూసానండి
హహ ఏం చూసారండి
ఆ మూవీ పేరు వచ్చి ఏదో వీరేంద్ర అని సూర్యా దండి
ఏంటిదండి
వీరయ్యనా వీరేంద్రనా పేరు గుర్తుకు లేదండి సరిగ్గా మూవీ పేరు
వీరభద్రుదడి దీ అండి
ఓకే విరబాద్రూడు
ఆ మూవీ పేరు తెల్వదా అండి మీకు బల్లెవున్నారు కదండి
గుర్తు లేదండి మూవీ నేమ్ సో చూశాను బాగుంది మూవీ సీన్ గుర్తుంటాయితే కొద్ది మూవీ పేరు ఎందుకంటే లా లా గురించి
అవునా అండి
మరండి
ఈ రోజు ఫుల్ పనాండి
సరే ఉంది